ఆ
హలో
మిత్ర్రమా
హాయ్ హాయ్ స్నేహమా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిని వాటర్ తాగేసి వస్తున్నా నువ్వు తిన్నావా
ఉన్నాయ
ఓకే ఓకే
ఆ
ఏంచే ఏ పండకి ఇంటికి పోలే తిన్నా
ఆ ఆ వెళ్ళొచ్చిన ఈ రోజే
అవునా ఏం నేను ఎళ్ళలేదు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు పండగని
ఓ చాలా మంచిగా భక్షాలు ఉగ ఉగాది పచ్చడి వావ్ గుర్తు తెచ్చుకుంటేనే నోరు ఊరుతుంది మళ్ళీ భక్షాలు అని
మరి మాకు తీసుకురలేవ్
తీసుకరాలేదు ఎందుకంటే నేను వచ్చిందే లేటు
ఖరాబ్ అయిపోతాయి అన మరి వచ్చే ముందు
ఊమ్ నెక్స్ట్ డే దింటనే ఏ ఓ ఆ అనుకోకుండా అయి
అవునా
ఊర్జ
ఆ మీ ఊరు జాతర ఉందా ఇప్పుడు ఏం జాతర ఎప్పుడు చేస్తున్నారు
తర్వాత ఆ మలింగేశ్వర స్వామి జాతర కలిసి వెళ్ళం చి ఎంజాయ్ చేతం మా ఊర్లో ఉన్న అ హలో